హలో బావున్నారా
ఆ బాగు మీరు బాగున్నార
ఇలా
ఆ ఐంది మీరు తిన్నారా.
ఆ తిన్నం బక తినేసి వచ్చాము. ఇలా
ఆ
సౌండ్స్ వస్తా ఉంటి.
ఉం వాక్ వాకింగ్ చేస్తున్నారా.
ఆ వాకింగ్ చేస్తా అట్లా ఫోన్ మాట్లాడుతుంది.
అ
మీరు చేయరా తిన్నాక వాకింగు ఆ అవును, అవును ఇట్లనే జరిగింది.
ఆ
అ అందులో కోడింగ్ ఇంకాన ఆవు కోడింగ్ ఇచ్చారు. కోడింగ్ అంతగా పర్ఫార్మ్ చేయాలా. వర్బల్ అవి ఈజీగా అడిగారబ్బా సింపుల్గా
ఉమ్
మరి ఇంకో ఒక ఎస్ఏ క్వశ్చన్సు ఇచ్చారు. పూర్వ రివర్స్ లో టైప్ చేయాలన్నమాట. మాకేం వచ్చిందంటే అంటే ఇప్పుడు గేమ్స్ అంటే పేరెంట్స్ స్టడీస్ గేమ్స్ వద్దు అన్నట్టు పిల్లలకి కొంతమంది ఇంట్రెస్ట్ చేయరు కదా.
ఆ కొంతమంది. చేద్ ఆ
అదే అంట ఫ్యామిలీని కొందరు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా.
హ్మ్ ఉమ్ ఉమ్
దానికి మీ ఒపీనియన్ నని అనేసి అడిగారు.
ఉమ్ రాసారా మీరు ఎస్ ఏ
ఆ రాసాను. ఇంకా దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే. అది ఇప్పుడు ఇండియాలో ధోని విరాట్ కోహ్లీ వాళ్ళు అప్పట్లో, ఒకవేళ నాకెందుకు. ఈ గేమ్స్ చదువుకుని అట్లా అట్లా పోయింటె మనకి ఇండియా ఇండియాకి కప్పు తెచ్చేవాళ్ళ కప్పు వచ్చేదాన్ని హా కొంచెం రాసాను అన్నమాట.
అసలు విరాట్ కోహ్ ఉ అసలు విరాట్ కో లి అయితే మ్యాస్ రాదు విరాట్ కోహ్లీకి క్రికెట్ సైడ్ రావాలని అదే పనిగా మ్యాచ్స్ లో క్వాలిఫై అయ్యి వచ్చినాడు ఇంటర్ లో ప్లస్ వన్ ప్లస్ టూ లో
ఆ
న్నాడంటే ఎంత ప్యాషన్ ఉండాల వాళ్ళకి నాకొచ్చి ఏమొచ్చిందంటే టాపిక్ ఆ ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నప్పుడే ఎందుకు ఈ ఈ కాలంలో రూడ్గా హార్ష్గా బిహేవ్ చేస్తారు పేరెంట్స్ పైన బిహేవియర్ మొత్తం ఎందుకు అంత రూడ్ గా హార్స్ గా ఉంటుంది ప్లస్ ఇంకా ఏమంటే షో అదే టెలివిజన్స్ చూసి మొబైల్ ఫోన్స్ యూస్ చేసి అని ఒక ఇది ఇచ్చినారు ఒక లైన్ టు లైన్స్ ఇచ్చినారు ఇది అగ్రి చేస్తారా డిస అగ్రీ చేస్తారా మీ ఓన్ వర్డ్స్ లో ఫోర్ హండ్రెడ్ వర్డ్స్ లో రాయమన్నారు నేనే ఏం రాసిన అంటే ఆ బాగానే రాసిన ఎందుకంటే ఈ సోషల్ మీడియా వల్ల కొందరు అంటే థర్టీ థర్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మంచిగా ఈ ప్లాట్ఫామ్ ని యూస్ చేసుకుంటున్నారు.
ఇంకా రీల్స్ అన్నీ చూసుకుంటా అంటే కొంచెం కదా ఆ సరే
గూగుల్ చాట్ జిపిటి అంత ఏజ్యుకేషన్ పైన మంచిగా ఫోకస్ చేస్తున్నారు. ఇంకా వచ్చి ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంత బెట్టింగ్ యాప్స్ అంట ఆన్లైన్ గేమ్స్ అంట రీల్స్ అంట యూట్యూబ్ షార్ట్స్ అంట ఇవి చూసుకునేకి సరిపోతుంది
బెట్టింగ్ గేమ్స్ అబ్బా స్వామి ఎంతో మంది ఎంతో లాస్ అయ్యారు
ఆ వాళ్ళు లాస్ కాకుండా వాళ్ళ పేరెంట్స్ మనీ తీసుకొని కూడా లాస్ చేస్తారు వాళ్ళు
మా కాలేజ్ లో కూడా రీసెంట్ కద అట్లా బెట్టింగ్స్ పెట్టేసి చాలా లాక్స్లో అట్లా పోయి పోయి ఇప్పుడు పేరు ఇంకా ఏం చేస్తారు పేరెంట్స్ ఇంకెట్లో గట్ల ఇల్లుఅంతా తాకట్టు పెట్టేసి అట్లా కట్టేశారు అనమాట ఇప్పుడు వాళ్ళు ఎమ్ లేకుండా ఇంగ జీరో అయితే
ఆ ఎగ్జాంపుల్ నేనే సోషల్ మీడియాలో ఎన్నో చూసినాను అసలు న్యూస్ లో కూడా వస్తా ఉంటుంది ఇట్లా రోడ్డు పైన పడిపోయినారు క్రోట్స్ లో బెట్టింగ్స్ ఆడినరు
హా బ్రిటెన్ అనేసి
హు
చూస్తాం కదా అవి కూడా నమ్మి చాలా మంది మోసిపోయారు
రీసెంట్గా మా క్లాస్ లో ఏం జరిగిందంటే డిటిఈ అని ఒక యాప్ వచ్చింది అనమాట దాంట్లో ఫస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంతో మనం ఇన్వెస్ట్ చేయ్యాలా
అవున
మీకు కూడా తెలిసి ఉంటుంది నాకు తెలిసి మీ కాలేజ్ లో కూడా చేస్తా ఉంటారు కొంతమంది
ఎం చెప్తారు అ చేలేదు
అది నేను కూడా నమ్మేసి ఇంకా చేశాను కట్టాను దాంట్లో ఏమంటే యాడ్స్ చూడాలన్నమాట యాడ్స్ చూస్తే ఒక యాడ్ క ఫిఫ్టీన్ రూపీస్ ఎ గుర్తుకలేదు అట్లా వస్తుంది అట్లా సిక్స్ నైన్ టెన్ వస్తా యాడ్స్ నాకు తెలిదు అట్లా ఎంతో పర్డే క ఇంత వస్తుంది ఇంకా వే తే వాళ్ళని జాయిన్ చేపిస్తే మనకి మనీ వస్తుంది ఏందో అది స్పిన్ చేయొచ్చు అంట దాంట్లో లక్కీ డ్రాల్ అంటే ఏంటేంటో అట్లా నమ్మి కట్టేసినాము ఇంకా అదే ఇంగ ఆయిపయా
ట నమ్మకు వి అది అంత ఫేక్ అదే మా ఫ్రెండ్ చెప్పింది ఫస్ట్ లో ఏ డబ్బులు బాగానే పన్నాయంట మళ్ళీ ఉన్నట్టుని నెైటి లో వెళ్ళిపోయాయంట బ్యాంక్ వాళ్ళకి కాల్ అడిగితే స్కామ్ జరిగింది అలా అంది అ హ మారేకం
ఉమ్
తుంచి
హ్మ్మ్ ఇంకొచ్చి ప్రెజెంట్ ఇంటర్ లింక్ యాప్ అని ఎందో జరుగుతుంది ఎందో కాయిన్స్ మైం చేస్తున్నారు ఎందో ఒక కాయిన్ కి ఇంత వస్తుందింటే
చేస్తున్నారు మళ్ళీ ఏదో కానీ ఏదో రివ్యూల్ చేస్తారంట
ఆ
మీరేమైన్నా చేస్తున్నారా
ఆహా ఏ మైనింగ్ లో ఏముందని చేసాలె ఎన్నిసార్లు దెబ్బ తిన్నా కూడా ఇంగ అంతే మైండ్ మారదనమాట ఇంకా వచ్చి ఇంకా ఎస్సఏలో ఏమేం రాసినానంటే ఇచ్ చిల్డ్రన్సే కాదు చిల్డ్రన్స్ అవే చిన్నపిల్లలు మూవీస్ చూసి సేమ్ బిహేవియర్ వాళ్ళ లైఫ్ లో అడాప్ట్ చేసుకోని ఆ ఇదేమో లైఫ్ అను కొన్ని అది మూవీస్ లో అంతా యాక్టింగ్ ఉంటుంది వాళ్ళకి ఏం తెలుసు యాక్టింగ్ అని అది ఒక స్క్రిప్టెడ్ యాక్ట్ అన్నమాట
ఆ వాళ్ళు ఇంకా వాళ్ళు రాసినట్ ఇదిగో వాళ్ళు అట్లా చేయాలా
ఆ అదే లైఫ్ ఏమో ఇట్లా చేస్తేనే బాగుంటుందేమో విలన్ గా ఉంటే మంచి చూస్తారని విలన్ బిహేవియర్ అనమాట ఆల్మోస్ట్ వాళ్ళందరూ విలన్ బిహేవియరే అడాప్ట్ చేస్తారు ఇక్ కాలం వాళ్ళ అయితే
ఈ దాన్ని వాళ్ళ మాటలు వాళ్ళ వే మాటికి బాగా చూపేసి ఇంగా బిహేవ్ చేస్తాను
ఉమ్మ్
అంత చూడకుండా రియల్ లైఫ్లో
ఇంకా ఓచ్చి ఏం రాదు అంటే పిల్లలే కాదూ, వాళ్ళ పేరెంట్స్ కూడా చెడిపేసన్నా పిల్లల్ని చిన్నప్పుడే రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, అని చెప్తే వాళ్ళు. వాళ్ళు రాంగ్ ఉన్నప్పుడు, రాంగ్ పాట్ లో వెళ్ళినప్పుడు, రైట్ చేసింటే అస. ఎల్లిన ఈ డేస్ చూసి.
ఏది రాంగ్ అని వాళ్ళకి.
ఉమ్ వాళ్ళ ఏమేమి డిమాండ్ చేస్తారో అంతా కొనిచ్చేసి, స్పూన్ ఫిడింగ్ చేయడం ఇట్లా అంతా చేస్తే వాళ్ళు చెడిపోతారు కదా ఖచ్చితంగా చెడిపోతారు. ఉమ్.
కాని ఏదైనా కాలనవి.
ఉమ్.
ఉమ్. ఇంకా నిన్న, నిన్న అ నిన్నయితే. నిన్న. కొందర్ న్యూస్ లో చూసినాం.
వర్క్ షాప్ జరిగింది ఈరోజు ఎండ్ అయిపోయింది. ఇంకా ఐఓటి పైన డిపాజిట్. బాగా చేశాము. వాటిస్ దిస్ కాలేజ్ బస్ మాన్.
ఉమ్ మేమొచ్చి స్ట్రీట్ లైట్ కంట్రోలింగ్ చేసిన మాకు కూడా, ఈ రోజే లాస్ట్ వర్క్షాప్ సర్టిఫికేట్స్ ఇచ్చిరు, అసలు ఎక్స్పెక్ట్ చేయల మేము ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ కూడా ఈ సెషన్ లో చేయాల్సి వస్తుంది అని.
పని లోనే పని ఇచ్చారు బానే సక్సెస్ అయింది. మాట మకప్ చేయలేదంటే ఇంకా అది. డార్క్ అన్న ఇది ఏ ఇట్లా. మక్కాలేసింది.
ఊరికే లైట్స్ ఆన్ చేసి అ చేయడం ఎందుకనీ.
చీకటైతే గదే ఆటోమేటిక్గా. అరు సేవ్ అవుతది.
ఉమ్. మా కె. ప్రిన్సిపల్ వొచ్చి హెచ్ఓడి వొచ్చు అడిగినారు అసలు మేము ఏందో చెప్పాలనుకున్నాం ఏందో చెప్పేసినం ప్రిన్సిపల్ కి. ఉమ్ ఆ సారికి ఏం అర్థమైందంటే, ఆ తన్ మేము చెప్పింది తప్ప మళ్ళ అంతా అర్థమయింది ఆసరికి.
అట్లా ఎక్సప్లేన్ చేశాము సార్ వచ్చింటే. అంటే మేమేలా అంటే, ఇప్పుడు అంటే సెక్యూరిటీ వాళ్ళ కొద్దిగా ఇబ్బందిగా ఉంటది గదా, బస్సెస్ ఎంగిపోతున్నాయి ఎన్ని వస్తున్నాయి అన్నీ నోట్ చేసుకోవడానికి. వాళ్ళు ఎక్సపోట్ చెక్ చేసుకుని అలా లేపుకుని మం కల్పులేస్ చేసాం అన్నమాట. సిటి బజర్ సౌండ్ ఇవ్వడము, మ ఫోన్ లోనే అంత, చూసేలాగా ఎన్ని ఏంట్రా అవుతున్నాయి ఎన్ని జోరో అవుతున్నా. సెక్కురీ వొచ్చిందా ఆ. ఊ వాస్కి అలీ
ఊ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసినారా
చేసి మాట్లాడినాము రేప్ హాల్ డే అనేసి ఇంకా గా మూవీ ఏమన్నా చూద్దామని ఉన్ గం
ఊ సరే అండి
ఆ ఆ సరే బాయ్ ఆ బాయ్